హలో
టీ
మ్ చెప్పు
వనకం
ఏ చెప్పు
ఏం చెప్పాలి మీకు కథలు పెచ్చవాలి నీకు
మ్ చెప్పాలి ప్రతిసారి కదలు కథలు కథలుగా చేప్పాలి
మాన గురించి కదలు కదలు గానే చెప్పుకుంటారు తెలితే
నిజమే నిజమే
మంచి హిట్ ఒక మంచి స్టోరీ ఐతది
ఓయీ
ఆ
హు మ్ చాలు ఇంక
అ హా
మ్
మ్ ఇంకేంటి మరి సంగతులు ఇవాళ ఏంటి మీ కాలేజ్ ల సంబరాలంటగా
మ్ అవును
ఏం చేసారు సంబరాల్లో
ఈ రోజు ఎం అంత హడావిడి లేదు రేపు ఉండది హడావిడి
మ్ హు నిన్న నిన్న నువ్ డ్యాన్స్ చే నయ్ వచ్చిన యా వీడియోలు
నిన్నా ఇంకా రాలాలేదు
మ్ హు నిన్న కెమెరా వాడు ఇవాళ కెమెరా వాడు ఒకటేనా
ఈరోజు కెమెరా వాళ్ళ ఎవరు రాలే వా వచ్చారు కాని వాళ్ళేవరో నాక్ తెలిదు నేన్ ఎక్కడదిగాను
ఫోన్ లో ఉన్నాయి కాద చూపించావ్ కెమెరా మాన్ యి
అయ్యేం కెమెరాలో యి కాదు ఫోన్లోయే
మ్ హు ఓకే
మ్ క్యాన్లో ఎం దిగలే ఈరోజు
మ్
మ్
ఓకే ఒకే
అవును
ఇంకేంటి మరి ఎప్పుడు పెడుతున్నావ్ ఫోటోలు
పెడుతా ఇ పనైపోగానేే
మొన్నటియి కూడా పెట్టాలి
క అల్లాగే
తం కలిపి డాక్యుమెంట్ ఫామ్ లో నా ఫోన్ లో లేకపోతే పొడ్డున తెనాలి తీసుకెళ్ళి దొంపేస్తా లే మీ ఊరు తీసుకెళ్ళి దింపేస్తా
ఆహా అంత లేదు నీకు
ఆహా ఎందుకు లేదెంటి మాములుగుండాది నాతో
మ్ సరే సరే ఇకేంట్ విశేషాలు తిన్నావ. సామాన్యుల్ నాగు
నేనేం తిన్నానంటె ఇవాళ టిఫిన్ కింద దోసెలు తిన్నను
హ్మ్
స్నాక్స్ కింద ఎం తిన్నానో తెలుసా
ఊమ్.
చిక్కెన్ పానీపూరీ.
ఊహు
అది మాములుగుండదు చికన్ పానీపూరి బాగుంది గదా.
ఔను చాల్ బాంది.
రేపు కూడ్ రావచ్చు కద మా ఇంటికి.
ఆ ఇంక రోజదే పనా ఏంటి.
ఉమ్ నైట్ లేటైతద్ చెప్పిరా.
ఆ వొద్దు రోజొస్తె బాగ్
ఆ ఏం గాద్ రేపొక్కరోజ్ మల్లి తర్వాతొస్తా అన్నా ఉండదు.
ఒద్దులే ఎందుక్ చెప్పు.
దొరికినప్పుడే రావాలి.
ఊమ్ అన్నిసాల్ దొర్కిచ్చుకొన్ రాగూడ్దు.
రే దొరికితిగ నైట్ లెవెనంటె ఎవరేమన్రు. నైటొచ్చే ఇటు సాయంత్రం మి డ్యాడి వొత్తర్ గద కొద్దిసేపేగ.
ఎందుకులె ఒద్దులె ఈరోజ్
ఔను చాలదు రేప్ నైట్ టంటె చక్కగ్ ఫోటోల్ దిగచ్చు గమ్నైట్ అ టాప్ మీద.
ఊమ్ ఒకవేళ మాక్ తొందర్గైపెయ్ందన్కో
అ.
ఊమ్ అప్పుడొస్తాలె. ఎల్లాకో సిక్స్ థర్టీ దాకానే అంటున్నార్ మరి
ఆ.
ఊమ్.
తర్వాత్
చూసీనెగువ్గాచ్చ్ దిగేసీ ఎల్ పొదామ్ దింపేసెయ్.
ఆ ఒద్లె బాలేవ్ దీన్ గురించి రేప్ డిస్కషన్ పెట్టుకుందాం.
ఊమ్ సరే నీ ఇష్టం.
ఊమ్
ఊమ్
మ మమ్మీ ఏంట్ వాకింగ్ జేస్త్నట్టున్నార్ బైట.
ఎ లేదె నాకేం సౌండ్ రాట్ల.
నాక్ పట్టీల్ సౌండొచ్చింద్ చూడు.
ఊహు లే అసల్ బైటికి కూడ్ రాలా.
పట్టీల్ సౌండొచ్చింది రా.
హ్మ్ అదేఏదో సౌండయ్యుంటద్ లె.
ఊమ్ మనా లేదు మా పడుకుందాం కరెక్ట్గ నేన్ పైకెళ్ళాను మ మమ్మీ కిందుంది
ఊమ్.
పక్కా వాళ్లు గోల గోల రేయ్ న కొడకా రారా ఇటు.
ఆ సరిపొయ్ంది.
గోలమ్మా అసలు పైనుంచి ఓ కుండీ దాని నెత్తినేయాలి అనిపించింది
హ్మ్ హీహీ ఎకు మళ్ళీ వచ్చి గొడవ గొడవ చేస్తారు
ఓ పోయేలాత్త మళ్ళీ పైకొచ్చాలేను పైక్ పోయేలాత్త. రాపో పిల్లలు బలే దే
ఊ
బర్రె గొంతు వేసుకొని గెట్టిగా బే
అయ్యో అయ్యో
మా పాలెం రా ఆళ్లతో ఏం తిటిందో ఆ పిల్లని అదే కదా ఆలా పెంచితే ఏదో రోజు వదిలేసి వెళ్ళిపోతారు
అంతే
మ్ ఇంకా ఏంటీ ఇంట్లోలు అంత కులాసా ఏనా
మ్మ్ కుశలమే
ఉహు నిన్నటి అన్ని గుర్తుపెట్టుకున్నట్టున్నావే నా పదాలు
ఉ మమ్ములగా ఉన్నడదు మరి మనతో
కాఫీ క్యాట్ మారీ
ఆ ఏం కాదు
ఆ మరి
ఇక్కడ బల్లలు కాజలు చస్తున్నాయి చి ఇక్కడ బల్లులు కదులుతున్నాయి చి కళ్ళకి ఎదురుగా అవి కనిపిస్తుంటే నా బాడీ జల్
అక్కడ చీపిరి ఏదో ఒకటి తోలిసే వెళ్లిపోతాయి
వద్దులే నా మీద పడ్డాయి అనుకో లేనిపోని
పైన ఉన్నాయా ఎదురుగాన్నాయా ఆచ మీద
ఎదురుగా ఓటుంది పైన రెండు ఉన్నాయి
అయితే కొంచం ఏనాకిసుకో అటికింద లేకుండా
మ్మ్
వాటి కింద లేకుండా వేసుకో
వాటి కింద కూర్చునేంత ధైర్యం ను్వు నువ్వ వేసు
ఉమ్
మ్మ్
రేపు మరి డీజే నైటికి ఏం వేసుకుంటావు
నేనా న నన్నూ రేపు బ్రౌన్ అదే అది ఉంది కదా టు్టాప్ టాక్
జుట్ టాప్ జూట్ టాప్ అంత పైన వైట్ తంది డీజే నైట్ కూడా అదేనా
మార్నింగ్ ఆ గ్రీన్ టీషర్ట్ వెస్కాన్ తిరుగుదామనకుంటున్న
ఉహు
లేకపోతే నైట్ అది వేసుకో నా ఆలోచేస్తన్నా నైటే అది వేసుకుంటాల పొద్దున్నంత దాంతో తిరుగుతా ట్యూబ్ టాప్ ను ఆ హోల్స్ హోల్స్ది ఎందుకంటే నైట్ దాని మీదకి ఇప్పుడు శరవని వెళ్ళం మమ్మీ దగ్గరికి వెళ్ళి నేను తీసుకోవాలి ఎందుకంటె ఇంటిక వెళ్ళటప్పుడు నేను వేసుకుని వెళ్ళాలి వీటితో నాకు నో ఎంట్రీ
ఇవన్నీ శర్వాణి దగ్గర పెట్టేసి వెళ్తావా ఇంకా
ఏమో నైట్ అట్లా అయితే అట్లా అంతే మ్యాక్స్ మ్
ఒకే పాయింటె
మ్మ్
శర్వాణి దగ్గర ఎప్పుడు పెడతావ్ లేత ఓపని చేయి సిక్స్ థర్టీకి అయిపోయిద్ధి కదా శర్వని వాళ్ళ దగ్గర టాప్ తెచ్చుకొని బట్టలు తీసుకొని ఓచ్చేసేయి మనం కలుస్ తమ్ కదా నా దగ్గర పెట్ అర్ధమైపోద్ధి
మ్ సరే చూద్దాం అదే అ అవ్వల్ కదా మనకి ఐతదొ లేదో తెలీదు కదా
మ్ హు సాయంత్రం వరక్ కాలీగ నేనైతే
మ్ సాయంత్రం కలియెగ మ్
ఏంటో మీ డీజే నైట్స్ కాదు డి జె మధ్యానం న ఇది
అదే కద కామడిగా అస్సలు
కాదు మీరు డీజే నైట్ అని ఫ్లెక్స్ పెడితే కొట్టేసి డీజే ఆఫటర్నూన్ అని పెట్టిలీ మీరు డీజే నైట్ అని ఫ్లెక్సీ ఎస్తారు కదా
మ్
దాని బదులు డిజే ఆఫ్టర్నూన్ రాయి అంటున్నా
మ్
మూడింటికెళ్తే ఆఫటర్నూన్ఎ మీట్ట మధ్యానం అది అసలు
అదే కదా దాన్ని నైట్ ఎవరు అనరు ఆఫ్టర్నూన్ అనాలి
మ్ అదే కదా
హుమ్
ఎంత తీసుకుంటారు
అర్థం కాలేదు
బైట వాళ్ళ దగ్గర డబ్బులు ఎ ఎంత తీసుకుంటారు అన్ అంటున్న డీజే నైట్కి
తెలీదు అసల్ అది చేయరనుకుంటా నాకు తెల్సి
మ్ హు మరి పంపిటం అవధ్ కదా బైట్కంధర్ని చూసి
అర్థం కాలేదు
బేటకి పంపిటం అవ్వదు కదా అంటున్న అందరినీ
ఎందుకవ్వదు ఎళ్ళిపోతారు
మ్ హు ఓకే ఈ డిజే నాైట్ దగ్గర ఇట్లా బారిగేడ్స్ పెట్టి ఐడి కార్డ్ చూసి పంపిస్తారేమో
ఆ
ఆ ఏరియా దగ్గరా బ్యారిగేడ్స్ ఉంటాయి్ కదా బ్యారిగేడ్స్ పెట్ ట్టి పంపిస్తారేమో అనుకున్నా ఐడి కార్డ్ చెక్ చేసి
ఆ మేబి
అవును అబ్బాయిలో పక్క అమ్మాయిలో పక్క లేపోతే మిక్స్ ఆ మీక్సా అ
ఏంటిదో అర్థం కాలేదు
డీజే దగ్గర అమ్మాయిలో పక్కా అబ్బాయిలో పక్క ఎగురుతారా లేపోతే కలిసి ఎగురూతారా అని
పక్క పక్కనా మధ్యలో అయి పెడుతారు గేట్లు చిచి పక్క పక్కన ఉండదు మ్
అంతేలే మీవాళ్ళు కావడచ్చుపోయినా పడుతారు
మ్మ్ అవును తాగొచ్చి మళ్ళీ అమ్మయిల మీద పడుతారు
అవును గొడవలైతాయి ఓకే అండి బాయ్
ఓయ్